హలో వినిపిస్తుందండి
మంతనే
ఆ ఆ బావున్నామండి
ఏ వస్తున్నారు? లంచ్ ఏమైంది? డి డిన్నరు
తిన్నది ఇంకా తినలేదండి తినాలి లేదండి ఇంకా పప్పు, అన్నం
ఓకే అవును మీరు షాపింగ్ పండక్కి ఎక్కడ చేస్తారండి
మామూలుగా పండక్కి అయితే బయటే అండి ఏదైనా ఆఫర్ ఉన్ అంటే ఆన్లైన్ లో చేస్తాము
హ
ఆఫర్ లేకుంటే బయట మామూలుగా బజార్ లో ఉంటది కదా అడ తీసుకు కొంటామండి
ఓకే ఓకే
ఆ ఎక్కువగా ఆన్లైన్ షాపింగ్ చేసాను ఎందుకంటే మన టైం ఉండదు వెళ్ళి చూస్ చేసుకొని తీసుకునేకి సో అందుకని ఎక్కువగా ప్రిఫర్ ఆన్లైన్ లోనే చేస్తాము ఎప్పుడైనా ఆఫరు లేకుంటే బయట వెళ్ళి చూసుకొని క్వాలిటీగా తెచ్చుకుంటాము అట్లా బయట షాప్ పింగ్ కూడా చేస్తాం
అవునండి మాములుగా పండడుగలు ఏవ్ పండుగకి మీరు బట్టలు బయట కొంటారు
మేము దీపావళికి, సంక్రాంతికి, వినాయక చవితికి కొంటామండి ముఖ్యంగా
ఓకే మేము కూడా మాముూలుగా ఎక్కువ నేను కూడా అంతే ఆన్లైన్క్ ఎక్కువ వస్తువులు బాగుంటే ఆఫర్లు ఉంటా అందుకే నేను కూడా ఆన్లై ఎక్కుకొంటాను మా పిల్లలు కావాలంటే మంచి మంచి ఆఫర్ ఏమైనా ఉంటే డ్రస్సు లు కూడా నేను కూడా ఆన్లైన్ లో చేస్తా ఉంటా
ఓకే మీరు దేనికి ఎక్కువగా ప్రసారం ఇస్తారు
నేను ఫిఫ్టీ పర్సెంట్ ఆన్లైన్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్లైన్
నేను అంతే అండి
అవునా ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి ఇప్పుడు ఏమైన్నా ఆఫర్లు ఉన్నాయా పర్చేస్ చేసారా మీరు ఆన్లైన్ షాపింగ్ లో
ఆ ఉన్నాయండి మా ఫ్లిప్కార్ట్ లో చేసాను నేను హలో
ఓకే అండి ఆ చెప్ప పండిన బెస్
ఆమ్ అదే
నీకు ఎక్కువగా మీరు ప్రిఫర్ చేసే యాప్స్ ఏది ఆన్లైన్ షాపింగ్ లో
కొన్ని యాప్స్ ఉంటాయండి అవి ఏది ఉంటే అవి చేస్తా ఉంటాను రెండవది వచ్చి మీకు నేను షాపింగ్ ఇప్పుడు ఎక్కువ మా టౌన్లో అయితే ఎక్కువ పెద్ద పెద్ద షాపులు ఉంటాయి కదా అక్కడ ఆఫర్లు లు పెడతా ఉంటే కొన్ని వాటి అక్కడికి నేను అక్కడికే వెళ్ళి తీసుకుం ట్టా ఉంట
ఓకే అండి నేను అంటే బయట ఆఫర్లు ఉంటే దానికి వెళ్తాను లేకపోతే
ఉమ్
కుంటాం దాంట్లో అయితే ఒకవేళ క్వాలిటీ బాలేకపోయినా రిటర్న్ ఆప్షన్ ఉంటుంది కొన్ని కొన్ని దాంట్లో బెనిఫిట్ ఉన్నాయి ఆన్లైన్ షాపింగ్ కొన్ని దాంట్లో బయట ఆఫ్లైన్ షాపింగే బాగుంటుంది
ఉమ్ ఓకే మాముూలుగా మీరు పండక్కి ఏది మీకు ఓ మంచి పండగ మీకు ఇష్టమైన
మేము ఎక్కువగా
సారు
సంక్రాంతికి అందరూ బట్టలు తీసుకుంటాం అండి అప్పుడే ఎక్కువ బట్టలు తీసుకుంటాం ఫ్యామిలీ మొత్తానికి ఆ పండగలో బట్టలు మళ్ళీ పెద్దవాళ్ళకి పెడతారు కదా సో అప్పుడు బయట షాపింగే ప్రిఫర్ చేస్తాము అక్కడ బయట వెళ్ళి తీసుకొని ఇంకా ఫ్యామిలీకి మొత్తం వెళ్ళి తీసుకొని అప్పుడు మాత్రమే వ బయట పర్చేస్ చేసేది ఆ పండుగ రోజు సంక్రాంతి రోజు.
ఊహ మీ ఎలా చేస్తారు మీ పండగలు
పెద్దవాళ్ళకి బట్టలు పెడతామండి. ఫస్ట్ రోజు పొంగల్ పెట్టి మళ్ళీ అదే రోజు పెద్దవాళ్ళకి బట్టలు పెడతారు కదా సో అందుకు ఇం ఆఫ్లైన్ షాపింగ్ కే వెళ్తాము. బయటా వెళ్ళి పెద్దవాళ్ళకి తీసుకొని అట్లాగే ఇంట్లో వాళ్ళకి బట్టలు తీసుకుంట
ఓకే ఓకే మేము కూడా అంతే అండి మాకు సంక సంక్రాంతి అంటే ఇష్టమే ఆ రోజే అంటే పొద్దున అన్ని పనులన్నీ క్లీన్ చేసుకునేసి మళ్ళా ముందు రోజే మేము బట్టలన్నీ తీసి పెట్టుకునేసి పెట్టేస్తాము ఆ ఇంకా పెద్ద వాళ్ళ అదే చనిపోయిన వాళ్ళుంటారు కదా. త వాళ్ళకి బట్టలు పెట్టడానికి. పంచే, టవలు వాలికి కి అంటే ఇక అవ్వ అయితే తాత వాళ్ళకి కివా సారి పంచి తీసుకుంట టాము ఆ ఇంక ఇంక మాకు బట్టలన్ని తీసుకుం టాము మళ్ళ పొద్దున లేసి తలాంటి స్నానం చేసుకొని బ బట్ట కొత్త బట్టలకంతా ఒక లైట్ గా పసుపు పెట్టుకని మేము వేసుకునే దానికి ఓకే నెక్స్ట్ తో వాళ్ళకి పెద్ద వాళ్ళకి పెట్టేదానికి కి నీట్ గా పెట్టి ఇ చేసుకుంటాం. భోగి అయిపోనాక ఆ పిల్లలు ఉన్నారు వాళ్ళకి భోగి పండ్లు పోస్తాము ఈవినింగ్. ఆ బోగి పండ్లోయిపో నక మళ్ళ మరుసటి రోజు సంక్రాంతి. మేము మాముూలుగా అయితే ఆ సూర్యభగవాన్ ముక్కుంటాము కొన్ని సైడ్లు అయితే అయితే పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు. మేము సూర్యభగవాన్ మొక్కొని పొంగల్ పెట్టేసి బయట చెరుకు అన్ని పెట్టి పొంగల్ పెట్టు కున్న తర్వాత ఆ స్వామికి ము మకర సంక్రాంతి కదా. అందువల్ల ఆ రోజు నేను సూర్యుని ముక్కుంటాము. తర్వాత ఆవులు పండగ లేకపోతే ఉగాది రోజు మేము బట్టలు పెట్టుకుంటాం.
ఓకే అన్ మామూలుగా మీకు ఏ పండగ మీరు ఎక్కువ బట్టలు తీసుకుంటారు సంక్రాంతికేనా
ఆ సంక్రాంతి, వినాయక చవితి, దీపావళి ఈ మూడు పండగలు బాగా ఇష్టం నాకు.
ఓకే అండి
ఆ మూడింటికి ముందు రోజే పోయి బట్టలు తీసుకుంటా. లేకపోతే క్లాత్ తీసుకొని టైలర్ షాప్ లో కుట్టడానికి ఇచ్చేస్తాం.
ఆ ఇప్పుడు అవన్నీ ఎక్కువ రేట్లు గదానే అందుకే ఎక్కువగా రెడీమేడ్ మీదే ప్రిఫరెన్స్ ఇస్తాం.
ఆ ఎక్కువగా కుట్టేదానికి ఎక్కువ రేట్ తీసుకుంటారు కాబట్టి ఒక్కొసారి ఎమర్జెన్సీ అయితే మేము రెడీమేడే కొనుక్కునేస్తాను ఆ వీట్ ఎంగ మెజర్మెంట్ ఇంకా ఉమ్ కుట్టించుకొని ఇంకా మళ్ళ వేసుకోవాల్సిందే ఇంతకు ముందులాగా కుట్ కుట్ పట్టిచ్చేది తక్కువే ఎక్కువ రెడీమేడ్యేసిక్న్ వేసేది
అవునా
అన్నీ రేట్లు పెరిగిపోయినాయే
అవును
అమ్మ వాళ్ళు ఎలా ఉన్నారు అమ్మా మీ అందరూ
ఇంట్లో అందరూ బాగున్నారా
ఎప్పుడు మీకు మ్యారేజ్ అనుకున్నావు హలో
హలో
వినిపి స్తంధా
హలో ఆ చెప్పండి
మ్యారేజ్ ఎప్పుడు అనుకుంటున్నారు
ఇప్పుడే కాదండి ఇంకొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటా
ఓకే ఓకే అండి జాబ్ కెళ్తున్నారా
అవునండి ఇదే గదా జాబ్ చేస్
ఓకే ఓకే అండి సరే అండి ఇంకేం విశేషాలు రాకూడదా మా ఇంటికి పిల్లలంతా ఉన్నారు ఆడుకోవచ్చు, చూసుకోవచ్చు.
ఓస్తాం
ఇంకేంటి విశేషాలు
చెప్పాలండి మీరే మీ ఇంకా ఇంగా ఆఫర్లు ఉన్నాయా ఆన్లైన్ షాపింగ్ లో
హా అప్పుడప్పుడు పోయిస్తాఉంటా ఇప్పుడైతే ఫ్లిప్కార్ట్ లో వదిలిండారు షాప్ ఆ కొన్ని కొన్ని యాప్స్ లో ఉంటాయి ఆ అదే అదే అదే ఆ
మ్మ్ ఇప్పుడు ఆఫర్ నడుస్తాం ఆ
టాన్ మీ ఊర్ల షాప్ ఆహ్
ఉగాది కదా ఇంక బయట కూడా ఆఫర్లు ఉంటాయి చూడండి అదే
అలాగే అడి మన ఫ్రెండ్స్ అంత బాగున్నారా
ఆ ఆ బాగా
గెట్ టుగెదర్ పె పెట్టలేదా
లేదండి ప్రజెంట్ ఏం లేదు
మ్ అంతేలే ఆంద్రు జాబు మ్యారేజ్ అయిపోయిందంట ఆ అందరు బిజీ అయిపోయింటారు కుదరాలంటే లేట్ అవుతది అందరుూ మాట్లాడుకొని ఫోన్ లో కాంటాక్ట్ అయ్యి మళ్ళ కదా గెట్ టుగెదర్ పెట్టాలి
ఆ
అందరు టచ్ లో ఉన్నారా ఫ్రెండ్స్
ఆ కొంతమంది టచ్ లో ఉన్నారు కొంతమంది లేరు
మ్మ్ ఇంకేంటి విశేషాలు
చెప్పాలి మీ మీరు భోజనం చేసారా
మా మా ఇంట్లో చాపలు కూర మీకు ఇష్టమా చాపల్ పులుసు
ఆహా అంతగా తినమండి
మ్మ్ నీకు ఇష్టమైంది ఏది
నేను మటన్ బాగా తింటాను నాన్ వెజ్
ఆహా మటన్ ఇష్టమా మీకు వచ్చా చేసేదానికి
లేదండి మా అక్క చేసింది బాగా చేస్తుంద అంట
ఆహా ఏమండి మీరు చేసుకుంటేనే కదా రేపు ఫ్యూచర్ లో వంటలు రాకపోతే ఎట్లా
నేర్చుకుంటామండి అంటే సరిగ్గా చేయలేను మా అక్క అయితే బాగా చేస్తుంది
సరే సరే అండి.
ఓకే అండి
అదే హలో
ఆ చెప్పండి
ఆ మీ అక్క ఏం చేస్తున్నారు మ్యారేజ్ అయిపోయిందా
ఆ మాక్కుకు మ్యారేజ్ అయిపోయిందండి ఇద్దరు పిల్లలు ఇంట్లోనే ఉంట త హౌస్ వైఫ్
ఓకే ఓకే అడిగానని చెప్పండి
ఉమ్ చెప్తాను
రండి ఎప్పుడనా మా ఇంటికి రండి
ఆ ఖచ్చితంగా వస్తాం
ఆ ఓకే ప్రజెంట్ ఇంట్లోనే ఉండారా
అవునండి ఇంట్లోనే ఉన్నాను మార్నింగ్ ఆఫీస్ ఓకే అండి ఆహ్ సరే అండి